నవా వే
నా ఏక్కడున్నావు
ఏం లేదు షిఫ్ట్కి వెళ్తానా నార్మల్ తిన్నావా ఏమి ఇంగ ఇంట్రె సేపు ఓకే అవునా ఏందో అసలు ఇక్కడ ఫుడ్ ఏ బాగాలేదు అస్సలు నాకు త్తే ఎట్లుందంటే నరకానికి వచ్చినట్ ఉంటుంది తెలుసా అంటే కంపెనీలో బానే ఉంటుంది కంపెనీలో ఫుడ్ బాగుంటుంది కాగానీ ఇక్కడ అస్సలే బాగుండదు ఏం చేస్తాంది ఇమి మీ మమ్మీ ఆహా అవును ఏం వంటా చేస్త తంది
ఏముండాలో ఇంకా తెలిదు చూడాలా ఏమంటారని చెప్పిందింది నాకు మర్చిపోయాన అబ్బ
ఆ బాగుందా మీ అమ్మ అందరు బాగున్నారా
మీరు అందరూ బాగున్నారా
ఉమ్ బాగున్నాం బాగున్నాం
ఎప్పుడు మళ్ళా అయిపోయేది నీకు అక్కడ ఇంటర్న్షిప్
నెక్స్ట్ మంత్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మనకి ఎప్పుడ నీక ఏమన్నా పర్టికులర్ గా డేట్ ఏమైన్నా తెలుసా అంటే ఎప్పుడు రమ్మంటారు కాలేజ్ కి అనే
రివ్యూ ఇంకా ఏం చెప్పలేదు మా కూడా మా గ్రూప్ లో ఇంకా ఏం పెట్టలేదు మాక్సిమం ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అట్లుంటది
ఇంకా అంత వరకు రాను నేను అ అంటే అక్కడ రివ్యూ ఉంది గ్రూప్ లో మెసేజ్ చేస్తారా అని ఒక ముందు రోజు వస్తా అసలు అయిపోలేదు అసలు ఏమాయిపోలేదు తెలుసా సార్ సార్ ఏమన్నాడంటే ఒక టెన్ డేస్ ముందుగా మీరు రా రాండి నేను నేర్పిస్తాయి ఇప్పుడు నుంచే నేర్చుకుంటే మీరు అంటే మర్చిపోతారు అనేసి అన్నాడు
అవును అంటే ఎగ్జిక్యూషన్ అయిపోయింది కదా ప్రాజెక్ట్
ఏమైపోయిందో అంటే జస్ట్ టైట్ టిల్ ఒక్కటి తెలుసు అంటే కొంచెం అవును ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ట్వంటీ పర్సెంట్ అయిపోయింది మొన్న గ్రూప్ లో మీటింగ్ జరిగితే సెవెంటీ పర్సెంట్ అయిపోయిందని చెప్పన్నాం తెలుసా అవును అందరిది దాదాపు అందరిది కూడా అయిపోలేదు అంటే ఎవరిదో కొంతమందిది అయిపోయింది ఉమ్ ఇంకమాది ఎం అయిపోలేదు అ
అదే రివ్యూ మా, మాక్సిమం ఆ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ థర్డ్ అట్ల ఉంటుంది యాక్టర్నల్ ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ లోపల ఉంటుదని చె
ఓకే అ ఆ
నెక్స్ట్ మేము అదే బెంగళూరు పోవాల అని అనుకుంటాన్నాం ఎంబ్రేడే సిస్టమ్స్ మీదని ఇంకా ఫిక్స్ అవాలా అనుకుంటున్నాం అనుకుంటా నేను కూడా
ఆహా ఆ
అట్లా ఇంకా చూడాలా నెక్స్ట్ ఎట్లా ఎంకధ అని ఒక వేళ నువ్వు అక్కడ వచ్చేస్తే మళ్ళీ నీకు శాలరీ కట్ అయితే అక్కడ ఇప్పుడు ఉన్నావ్ కదా ఇంటర్న్షిప్ కి
లేదు లేదు కట్టు కాదు అంటే వేస్తారు ఇక్కడ వేస్త
ఆ మళ్ళ వచ్చింది ఒకవేళ సర్టిఫికేట్ కూడా తెపుంచ్చు కొని చెసు
ఒక అంటే టూ మంత్స్ అట్లా సరి సర్టిఫికెట్ ఇయర్ అనుకుంటాను ఒక సిక్స్ మంత్స్ చాలా
హె మినిమం ఫార్టీ ఫైవ్, డేస్, కైనా ఇస్తారు అనుకుంటా
ఇక్కడ ఇయడంల మా చానా కష్టంగా ఉంది తెలుసా చెప్పడానికి ఈజీగా చె చెప్పినారు మీక ఎట్లనో మాకు అట్లనే బట్ మీలాగ అయితే కాదు అంటే మీరు వెళ్ళినారు కదా మరి అంత అట్లయితే ఏం కాలేదు సర్టిఫిక నేను కూడా ఇప్పించుకోవాలని చూస్తానా బట్ కుదరట్ల అసలు ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అన్నా ఉండాల
సర్టిఫికెట్ కొనుకుంటాల అ నువ్వు సపరేట్ గా
ఉ కొనుక్కుంటాం కొనుక్కున్నాలె ఆ సర్టిఫికెట్ అయితే ఉంది బట్ ఖాళీగా ఎందుకు అని చెప్పేసి ఇంగ నేను వచ్చిన
అవునవునులే అంతెలే అట్ల అయితే ఒక వెేళ ఎ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మళ్ళా మే లా నువ్వు వెళ్ళిపోతావా అక్కడికే నువ్వు
ఏం లేదు చూడల్ల నానైటి సైడ్ అలా అని ఎక్కడో ఒకడ చూసుకుందామని అనుకుంటాన్న
ఐటీ సైడ్ అంటా ఉంటివి అప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని
అదే అది కూడా అంటే అది ఇంకా క్లారిటీగా నాకేం తెలియట్లా
అవునులే ఎట్ల ఎట్లనే ఏమో బు ముందు ఈ ప్రాజెక్ట్ ది అయిపోతేమనకి చెప్తారు రేపు ఏప్రిల్ లో బ్యాక్ లాగ్స్ ఎగ్జామ్స్ అంటా ఏప్రిల్ ఎప్పుడో ఇంగ పోయేటోలు పోయి ఉంటారు అక్కడె ఇంగ మనం రివ్యూ ఉండేటో మనం ఆ టైంకి చెప్పినప్పుడు
అవును మనకేం లేవులే, పోయి చల్లగా ఉండొచ్చు ఆడికొయిన తర్వాత పది రోజులు టెన్షను ఆ టెన్షన్ లో ఏం చేస్తామో అర్థం కాదు
అప్పుడె మేలు అదే ఆ పదిలు మాకైతే ఇంకా మేమ్ సార్ కి మె చేసినా మొన్నమో ఎగ్జ్, క్యూషన్ ఎట్లా సాత టైటిల్ ఒక్కటి తెలుసు ఎగ్జ్, క్యూషన్ అంటే నేను కనుకుంటా లేమ్మా అన్నాడు ఇంకా ఇప్పటి వరకు ఏం చెప్పాల సారు
ఆ
కాబట్టి చూడాల ఇంగ అది ఎప్పుడైపోత
అవును ఆర్టిబిపిది కదా ఇస్తా అన్నారు సార్
ఆర్టీ ఆర్టీబిపికి ఇంగా పోల పోల్ల అది మాట్లాడుకొని ఇన్ని రోజుల్లో పోనే పోలే మేము అసలు
ఇంగ ఏం కాదులే ఓ అయితది ఏమైతదా అనుకోపోతే
కనుక్కోవాలి కదా
అవునులే కనుక్కోండి అంతే కదా ఒకసారి
అదే పోయి చానా రోజులు ఏ అయిపోయిందా ఒకసారి ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ లో అయితే ఏప్రిల్ ఏప్రిల్ పడుతుదా ఏప్రిల్ నైన్ బిందు లాస్ట్ డేటు నెక్స్ట్ వీక్ లో ఒకసారి ఫోన్ చేసి సార్ ఈ టైం కు వస్తాము సర్టిఫికేట్ ఇసార్ అని చెప్తే సైన్ చేపించుకుంటే సరిపో
అవునులే డబ్బులు కట్టినారు కదా ఫస్ట్ లోనే సిక్స్ థౌసండ్ సంథింగ్ ఎంతో ఇయకోకుంటే అంతే ఇంగ ఐ
ఆ అదే పర్మిషన్స్ అంత ఉంది కాబట్టి ఇంగ సైన్ చేపించుకొని మేమే సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని పోవాలా దాని మీద సైన్ చేేసి స్టాంప్ వేస్తారు అంతే వాళ్ళు
ఆహా హ సర్టిఫికెట్స్ అంటే మీరు మీరే ఆన్లైన్ లో అం అంటే కంప్యూటర్ లో అట్లా మీరు ఓకే అవునా
అది తీసుకొని పోయి అక్కడే ఉందంట బయట జిరాక్ చేసేది ఇంగ వాళ్ళ లే సర్టిఫికేట్ లాగా డౌన్లోడ్ చేసి ఇస్తారంట ప్రింట్ ఇంగ మేం సార్ దగ్గరికి తీసుకొమ్మే సైన్ స్టాంప్ వేయించుకొని రావడమే ఇంకా అదే నెక్స్ట్ వీక్ లో ఏప్రిల్ పడుతుంది కాబట్టి పోయి చూసుకొని ఒకే సారి రిపీట్ చేసుకుంటే సరి పో ఇకా మళా ఆ మళ్ళా మళ్ళా లేకుండా ఊ కే ఆ సరే ఏమంటాడో అబ్బా ఇన్ని రోజులు పోనే పోలే గేట్ ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్ అయిపోయి ఎప్పుడు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అయిపోయింది గేట్ ఎగ్జామ్
మాములులేంగా చెప్తా ఏం చెప్తావ్
ఆ అంతే ఇంగ ఏం చేయలేం అదే ఐపోతే ఇంగ ఇం అంతే ఇది ఇ ఈ ప్రాజెక్ట్ రి అయిపోయి ఎగ్జిక్యూషన్ అయిపోయితే ఒక టెన్షన్ అయిపోతుంది మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవన్నీ చేసుకోవాల సారు ఏం చెయ్యరు మాకు సారు పెద్దగ
సర్టిఫికేట్ వచ్చింది కాదు దీని కూడ ప్రాజెక్ట్ ఉంటది ఇప్పుడు మనం చేసి ఇంటర్న్షిప్ మీద కూడా ప్రాజెక్ట్
అవును ఏదో మీకు చెప్పినారంటా అనిన్నారే మాకైతే ఏం సపరేట్ చె అంటే కేసు స్టడీ లాగ మీకు లాస్ట్ టైమ్ కూడ
ఆ లాస్ట్ టైం ని చూసే మే ఈసారి కూడా ఓకే ఉంటది అని డెసిష తీసుకున్నాం అంతే మాకైతే చెప్పలేదు మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే త్రీ టూ లోనే ఇంటర్న్షిప్ లోనే పెట్టినార అంటాంగ సార్ ఎందుకుండదు
ఈసారి గూడ
కానీ మీరు చేయలేదా పోయినసారి
మేం జస్ట్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఒక్కటి రివ్యూ ఇచ్చినాం కానీ మళ్ళీ సపరేట్ గా ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ ఏం చేయలేబ్ బా కే స్టడీస్ అవి
ఓకే ఈసారి చూడు ప్రాజెక్ట్ ఒకటి ఉంటది ఇంటర్న్షిప్ అని ఒకటి ఉంటది ఇంకా నెక్స్ట్ ఏందేందో ఉంటాయి అన్నీ మీద మీందకి వచ్చి పడతానే ఉంటాయి
వైవ సపరేట్ ఉంటది ప్రాజెక్ట్ రివూ సపరేట్ ఉంటది
వైవా అంటే ఏంది
అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ అప్పుడు ప్రాజెక్ట్ గురించే ప్రాజెక్ట్ గురించే ఆ బయటి నుంచి వచ్చి వాళ్ళు అడిగేది
కాలేజీ లోకి వచ్చార బయట నుంచి
సార్ మన సెమినార్ హాల్ లో జరుగుతుంది కదా ఇది మనకు అక్కడ క్వశ్చన్స్ అడి అదంతా దా హాల్ టికెట్ ఇవ్వడం అన్నీ ఉంటాయి ఇంకా ప్రాసెస్ మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ సెమ్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తు మనం ఇప్పుడు ఎక్ సెమ్ ఎగ్జామ్స్ ఎట్లా కాస్తాము మామూలు హాల్ టికెట్ తీసుకొని పోయి దానికి కూడా అంతే అట్లా పోవాలి ఏమంటే రాసేది కాదు చెప్పేది
ఓకే ఇదిలే లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళు ఏం నాకేం తెలిప్పినట్టే గుర్తు లేదుఊరికి సమ అయిపోయిన తీసుకున్నారా పంపించినన్నారా అంతే ఇంకా అంతకు మించి గుర్తేలేదు నాకి
లేదు లేదు నార్మల్గ మేము చూసి నే అప్పుడున్ని నన్న నేను బ్లాక్ లో అక్కవాళ్ళు అందుకు ఒక బ్యాచ్ రెడీ ఉందంటే వాళ్ళు పోయి చెప్పడము రావడము అట్లంతా ఉంటది కానీ అందర ఏం కూర్చోర్లే ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్ ఫ్యాకల్టీ ఉంటరు అంతే నాకు తెలిసి అట్నే జరుగుతుంది
అంటే సింగిల్ పర్సన్ అయితే కూర్చారు కదా అంటే బ్యాచ్ మొత్తం కూర్చోని
బ్యాచ్ అంతా మన బ్యాచ్ అంత ఉంటారు ఖచ్చితంగా నాకు తెలిసి మన బ్యాచ్ అంత ఉంటారు మన సింగిల్ సింగి పర్సన్ పర్సన్ నీ అడుగుతే ఇంగా అంతే పైసలు
అంటే ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ అంటే బ్యాచ్ అడుగుతారు ఇంటర్న్షిప్ అంటే సింగిలే కదా అడిగేది తింటేం చెప్ప అయితే సింగిల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించే ర అడిగేది
ప్రాజెక్ట్ కు ఒక్కటి ఉన్నింటది
ఓకే ప్రాజెక్ట్ కైతే పర్వాలేదు. ఎందుకంటే బ్యాచ్ అందరం ఉంటాం కాబట్టి రీతూ
ప్రాజెక్టే ఉంటది ఇంటర్న్షిప్ కేమి ఉండదు అనుకున్నా ఎందుకంటే ఈసారి ప్రాజెక్టే గదా మనకు ఫోర్ టూ లెక్కు ఇంపార్టెంన్స్
రాయలే సాజే
ఉమ్
కాదే లాస్ట్ ఇయర్ అక్కవాలని ఇంటర్న్షిప్ లో గూడా తిట్టినారంట అంటే ఏం జేసినారు ఇన్ని మంత్స్ మీరు ఇంటి దగ్గరుండి ఇంటర్న్షిప్ అది ఇది అని తిట్టిన్నారంట అస్సలు ఒక్కొక్కరైతే ఇంగ
వాళ్ళకి ఇంగా వాళ్ళకెం సర్కులర్ గూడ రాలే మీరు ఖచ్చితంగా ఆఫ్ మనకి ఈసారి ఆఫ్ డే చేయమని సర్కులర్ వచ్చింది ఇగ మనల్ని ఎంత దిట్టుతారో మీరు ఏం జేసినారు ఏం కథా అని అని
పర్లేదులే లాస్ట్ గదా తి తిట్టించుకొని వచ్చేది ఇంక అంతే అంతకు మించి ఇంకేం చేసేది ఇన్ని రోజులు తిట్టించుకున్నాము ఇన్ని రోజు రోజులు తిట్టిచ్చుకున్నాం అ ఒక్కరోజు తిట్టిచ్చు కోలేమా ఉమ్ అదే నేను గూడా అలానే అనుకుంటున్నా
ఉమ్ అంతే మీకేంలేమ్మ పాస్ చేసేస్తారు.
ఏమో బా పాస్ చేస్తారు గానీ తిట్టడం మాత్రం బాలే తిడ్తరు ఈసారి మాసారు చానా ఏం అనలేదు దెలుసా చానా మంచోడు మా సారు మా మేడం ఉన్నింటనా తిట్టి తిట్టి తిట్టి తిట్టి పెడుతంటది
హెచ్ ఓడి మేడమ్
ఉమ్ సరేవే అయితే ఉంటాను ఆహా ఆ బాయ్